మేముంచి కాల్ చేస్తున్నాము. మీరు మాట్లాడడానికి సరైన సమయమేనా ఈరోజు పండుగ ఈ రోజు పండుగల గురించి మాట్లాడాలి అనుకుంటున్నాము. ఆ మీ సైడు పండుగలు ఎలా జరుపుకుంటారు. ఏమేం పండుగలు జరుపుకుంటారు.
మా సైడు సంక్రాంతి ఉగాది శ్రీరామ నవమి ప్లస్ దసరా ఈ పండుగలు జరుపుకుంటాం. అండి మీ కు ఏ పండుగ గురించి చెప్పాలి.
మీరు బాగా జరుపుకునే పండుగ ఏది అంటే చాలా రెండు రోజులు మూడు రో జలు ఆలా ఏమన్న పండుగలు జ
మేము సంక్రాంతి త్రీ డేస్ జరుపుకుంటాం. అండి
అవును
ఫస్ట్ డే వోచ్చేసి భోగి కదా భోగి మంటలు వే పొద్దునే లే తెల్లవారుజామున లేచి భోగి మం టలు వేసి అక్కడే నీళ్ళు అక్కడే కాగ పెట్టుకొని ఆ వాటర్ తోనే స్నానాలు చేస్తాము నువ్వుల నునే అవన్నీ అమ్మ వాళ్ళు తల తలంటూ చేస్తారు. తలస్నానం చేసి నార్మల్గా ఆ రోజు ఏదైనా వండుకొని తింటామండి నెక్స్ట్ డే వ చ్చేసి సంక్రాంతికి మొత్తం కల్లాపు చల్లి రంగురంగులు ముగ్గులు వేసి స్వీట్స్ అని వండుకుం కుంటాము ఇంట్లో వండుకున్నవే అందరికి పంచుతాము. థర్డ్డే వచ్చేసి పశువుల పండుగ కదా కనుమ రోజు పశువులను పూజిస్తాము. హలో
ఆ చెప్పండి
పశువుల్ని పూజిస్తారండి. ఆ రోజు థర్డే కనుమ రోజు హ్ అలా జరుగుతుందండి. మా పండుగ
ఆ మా సైడ్ మా సైడు ఇంచుమించు అలాగే జరుగుతుంది. మూడు రోజులు పండుగలుగా జరుగుతుంది. మొదటి రోజు భోగి రెండవ రోజు సంక్రాంతి మూడవ రోజు కనుమా భోగి రోజు అందరూ ఉదయాన్నే లేచి తలస్నానాలు చేసి చిన్న పిల్లలను రెడీ చేసి అంటే వాళ్ళకి భోగిపళ్ళతో ఆ భోగిపళ్ళు పోస్తారు మరి మరి అందరూ ఆ పిండి వంటలు కను చేసుకొని ఆ దేవాలయాలకు వెళ్ళి దర్శనాలు అభిషేకాలు చేసుకొని వస్తారు
ఓకే
మళ్ళా చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న గేమ్స్ అలా పార్టిసిపేట్ చేస్తారు రెండో ఒక రోజు సంక్రాంతి సంక్రాంతి రోజు ఇంటి ముందర ఆ అంత కల్లాపి చెల్లి ముగ్గులు వేసి వాటి రంగుంగుల రంగులతో ముగు అలంకరించి వాటిలో గొబ్బెమ్మలు పెట్టి వాటిని రంగురంగుల పూలతో అలంకరిస్త తరు ఆ ఆ రోజు ఇండ్ల దగ్గరికి హరిదాసులు గంగరెద్దురు వారు ఇంకా దిక్షా తన చేసే వాళ్ళు వాళ్ళందరూ వస్తారు ఆ ఇంకా సంక్రాంతి అంటే ముఖ్యంగా ఆ ధాన్యాలు ఇంటికొచ్చే రోజు కాబట్టి ఇంట్లలో ఉండే ధాన్యము కావచ్చు ఆ బట్టలు కొంత అమౌంట్ వారికి దధ్యానం ఇస్తారు మూరో రోజు కనుమ కనుమ రోజు ఆ ఆవులు న కనుమ అంటే ముఖ్యంగా పశువులు పండుగ కదా ఆ రోజు పశువులను అలంకరించి వాటికి ఆ రంగురంగుల పేపరు బెలూన్స్ తో అలంకరిస్తారు వాటికి ఇష్టమైన అంటే తౌడూ ఇంకా ఇష్టమైన ఆహార పదార్థాలు ఆ రోజు పెడతారు పచ్చి గడి అలా ఆ మరి సాయంత్రం మారం వేళ ఆ పెద్దగా భోగిమంట వేసి దాని చుట్టూ ఆవులు తి చెప్పి ఆ ఇంటికి వచ్చి అంటే ఆ రోజు ఏమైనా పనులున్నా ఆ రోజు కట్టుకు బా చూకు ఆ రజు నై చ ను దోసలు అలాంటి మీ వంటకాలు చేసుకొని ఇతరులకు పంచి వాళ్ళు తింటూ ఉంటారు ఇలా సింపుల్ గా చేసుకుంటారు ఈ సైడ్ సంక్రాంతి ఎలాంటి పిండి పదార్ తయారు చేస్తారు
మేము చెలపిండి అని అవి చేసుకు కుంటాం స్పెషల్ గా సంక్రాంతికి సది రొట్టెలు జొన్న రొట్టెలు అవన్నీ కొంచెం ముందుగా చేసి పెట్టుకుంటాం పండుగ రోజు వచ్చేసి కుడుమలు ప్లస్ బొబ్బట్లు అలా ప ప అన్నం అలా చేసుకుంటాండి మీరు సంక్రాంతికి నాన్ వెజ్ చేస్తారా అండి
అవును మేము రెండో రోజు నాన్ వెజ్ చేస్తాము ఆ దాంట్లే కాంబినేషన్ గా దోశలు అలా చేసుకని తింటారు కొందూరు అంటే కొన్ని కొన్ని చోట్ల మాత్రం అలా చేస్తారు కొన్ని చోట్ల స్వీట్ చేస్తారు ఆ మీరు
అంటే మా సైడు కనుమ కనుమ రోజు నాన్ వెజ్ తినరండి ఎందుకంటే ఆ రోజు పశువులను పూజించింటాం కదా అందుకని నాన్ వెజ్ తినరు ఆ రోజు నెక్స్ట్ డే తింటామండి మా సైడ్
అలాగ మీ అంటే సంక్రాంతి రోజు బంధువులు ఇడ్లకు వస్తారా మీరు బంధువుల ఇంకి అలా వెళ్తూ
ఆ వెళ్తూ ఉంటాము అండి వెళ్త తాము లేదంటే వాళ్ళే వస్తే ఇ అందరు ఇక్కడే జరుపుకుంటాము ఒక్కోసారి తోటలోకి వెళ్ళి అక్కడ కొన్ని గేమ్స్ అట్లా పెట్టు కొని ఎంజాయ్ చేస్తూ ఉంటామండి తోటలో
ఆ మీ సంక్రాంతి కాకున్న వేరే ఏమైనా ఫెస్టివల్స్ మీరు బాగా జరుపుకునేటివి ఉన్నాయా
ఆ అండి ఇప్పుడు ఉగాది వస్తుంది కదా అండి ఉగాది కూడా అలానే సెలబ్రేట్ చేసుకుంటాం అండి మీరు ఉగాది కి షాపింగ్ అంతా చేశారా అండి
ఉగాదికి ఇంగా షాపింగ్ ఏమి ప్లాన్ చేసుకోలేదు వెళ్ళాలండి పండుగ రెండూ రోజుల ముందు అలా మీకు అన్ని పనులు అయిపోయాయా
ఆ అవునండి మొత్తం ఇల్లు మొత్తం క్లీన్ చేసాము షాపింగ్ కూడా అయిపో పోయింది మాది
అంటే ఉగాది ముఖ్యంగా చేసుకునే పనులు ఏమి అంటే ఆరోజు పండుగ రోజు
పండుగ రోజు వచ్చేసి ప్చ్ ముఖ్యంగా అంటే ఇప్పుడు తోరణాలు కడతారు కదా మా మామిడి తోరనాలు ప్లస్సు వేపాకు
అవన్నీ ఇంట్లో కట్టుకుంటం మన ఇంట్లో ఏదైనా పంటలు పండి ఉంటే అప్ చనిక్కాయ కాని ఎగ్జాంపుల్ అట్లా రాగి గోధుమ అవి కూడా ఇంట్లో కడతామండి హ్మ్మ్ ఇంగ ఆ రోజు మొత్తం పూజలు చేసి ఇంటి దేవుడికి ప్రత్యేకంగా టె ఆ రోజు అన్ని వెళ్ తాయ్ ఇంట్లో నుంచి ఎగ్జాంపుల్ ఏమేమంటే బియ్యము ప్లస్ పప్పులు బెల్లము టెంకాయ పూలు ఇవన్నీ ఇంటి దేవుడికి స్పెషల్ గా ఆరోజు తీసుకెళ్తారు అందరూ నెక్స్ట్ డే ఇంకా ఈ పిండి వంట లు అవన్నీ చేసుకుని తింట
ఉగాది అంటే నార్మల్‌గా అది ఉగాది పచ్చడి అంటారు కదా ఉగాది పచ్చడి మీరు ఏమన్నా తయారు చేస్తారా
ఆ చేస్తామండి మీరు చేయారా అండి డి ఉగాది పచ్చడి
ఓ మేము చేస్తాము దాంట్లోకి ఆ వగరు అంటే వెలక్కాయ్ యా చింతపండు ఉప్పు కారం మామిడికాయ వేపాకు అన్నీ కలిపి తయారు చేసి చుట్టుపక్కల వారికి పంచుతాము మేము తీసుకుంటాము ఇంకా మొదటిగా దేవుడికి నైవేద్యంగా పెడుతం
అవునండి మా సైడ్ కూడా పెడుతారు నైవేద్యంగా పెట్టిన తర్వాత ఫస్టు ఇగ ఫస్ట్ ఆ రోజు అదే కదా స్వీకరించేది మా సైడు ఏది ఫస్ట్ ఏదై తీపి తింటే ఆ సంవత్సరంమంతా సంతోషాలే ఉంటాయని ఇట్లా మూఢ నమ్మకాలు ఉన్నాయి మా సైడ్ మీకు అలానే ఉంటద అండి
మాకు అలా మూఢ నమ్మకాలు ఏమి లేవు ఆ మా సైడ్ అందరు ఉగాది అంటే జనవరి ఫస్ట్ కాకన్నా తెలుగు వాళ్ళకి ఉగాది కొత్త సంవత్సరంగా భావిస్తారు కాబట్టి ఆ రోజు అందరు కొత్త బట్టలు ధరిస్తారు పెద్ద వాళ్ళకే గనా పూజలు చేసుకుంటారు అంటే చనిపోయిన వాళ్ళు అని ఉంటరు కదా ఇంకా వివిధ రకాల దేవ దేవస్థలాలకు వెళ్ళి ఆ దేవ దర్శనాలు చేసుకుంటారు ఇంకా చిన్న పిల్లలు ఉయ్యాలలు లేసు ఊగుతూ ఉంటారు కొన్ని పెద్దవాళ్ళు అయితే చిన్న చిన్న అంటే గేమ్స్
అవునండి మా సైడు ఇట్లా నీళ్లు మొత్తం రంగులు కలిపి చల్లుకుంటారండి మీ సైడ్ కూడా అలానే చేస్తారా
ఆ మా సైడు అలా ఉండదు విని కానీ ఆ అవి ఉట్లు ఇది కుండ కొడతారు కదా ఉట్టు కొట్టి అంటే కాంపిటీషన్ లాగా ఆ అలా జరుపు కుంటరు అంటే గెలిచిన వాళ్ళకి ఊరి వేగింపుగా చేసుకుంటారు ఇంకా ఉగాది రోజు హోలిగలు ఆ నెయ్యి ఇంక పప్పు అలాంటివిచ్చేసి చుట్టుపక్కల వాళ్ళకు పంచుతారు ఒకవేళ బంధువు లు ఆ గన వస్తే వారికి పంచి వీళ్లు తీసుకుంటారు న ఎక్కువగా ఆడ పిల్లకి బట్టలు బడతారు ఆ రోజు ఉగాది రోజు
మీరు ఉగాది పండుగకు సాంప్రదాయమైన డ్రెస్సులు వేస్తారా లేదంటే మోడ్రన్ ఆ టైప్ వేస్త రా అండి దుస్తులు
లేదు ఏ ఫెస్టివల్ కై ఉగాదనే కాదు ఏ ఫెస్టివల్ కైనా మా పల్లెటూ లో ఉంటే సాంప్రదాయకరమైన బట్టలే వేసుకుంటారు అందరు నేను కూడా అలాగే వేసుకుంటాను మీరండి ఎలా ఉంటారు
మేము కూడా అంతేనండి ఈ పండగకు శారీసు లేదంటే చూడీదర్స్ అలానే వేసుకు కుంటాం సాంప్రదాయకరమైన బట్టలే వే వాడుతుంటాం పండకైతే మా నార్మల్గా అయి తే మోడ్రన్ బట్టలు అట్లా వేస్తూ ఉంటామండి
అంటే నా మీరు ఉగాది రోజు మీ ఊర్లో ఉండే టెంపుల్స్ కే వెళ్తారా లేకపోతే బయట ప్రయాణాలు కూడా చేస్తూ ఉంటారు
అంటే ఒక్కో ఇయర్ ఒ కళ జరుపుకుంటాం బట్ సాధ్యమైనంత వరకు ఊ ఊర్లో నే ఊర్లో ఉన్న టెంపుల్స్ కే వెళ్తూ ఉంటామండి
అంటే ఉగాది రోజు ఎవరైనా బంధువులు వస్తారా ఇంట్లోకి
ఆ వస్తారండి ఆడప ఆడపిల్లలు ఉంటారు కదా ఆడపడుచులు ప్లస్ సార్ ఆ బంధువులు ఎవరైనా ఉంటారు కదా అందరు వస్తారు ప్రత్యేకంగా ఆడపడుచూ వస్తుందండి
ఇంకా అంటే ఉగాది రోజు అంటే ఆ సంక్రాంతి లాగానే ఇంటికి ధాన్యం వస్తుందా ఉగాది పండుగకి లేపోతే అంటే అది కొత్త సంవత్సరం అని సెలబ్రేట్ చేసుకుంటారా
ధాన్యం ఏమి రాదండి కొత్త సంవత్సరం అనేసి జరుపుకుంటాం అంతే
సంక్రాంతికి మాత్రమే ధాన్యం వస్తుంది ఉగాదికి ఏం అట్ల ఏమి ఉండదండి
ఉగా ఉగాదికి అంటే ప్రత్యేకంగా పూజించే దేవుడు ఏమైనా ఉంటారా
ఆ ఇంటి దేవుడు పూజిస్తారండి మా సైడ్ అయితే ఇంటి దేవుడిని
ఇంటిదేవుడు అంటే అభిషే అభిషే షేకాలు అలా ఏమైనా జరుగుతాయా
అట్లా ఏం ఉండదండి నార్మల్గా పూజలు చేస్తాం అంతే
ఓకే పండుగల గురించి మీరు ఇంకా ఏమైనా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయా
మీరు ఎ శ్రీరామనవమి జరుపుకుంటారాండి మీ సైడ్
ఉంటాము
శ్రీరామనవమి ఎలా సెలబ్రేట్ చేస్తా టారు
ఆ దేవుడికి పూజలు చేసి అంటే పానకం చేసి అందరికి పంచుతారండి
మీ ఊర్లో శ్రీరాముడి గుడి ఉందా అండి
లేదు మేము బయటకి వెళ్లాల్సి వస్తుంది
ఓకే
సరేండి ఇంకా మీరు ఏమైనా తెలుసుకోవాల అనుకుంటున్నారా
లేదండి